హలో ఉమ్ బాగున్న మీరు బాగున్నారా
ఆ బాగున్నామండి
ఏం చేస్తుర్రూ
లేదండి మేము ప్రజెంట్ ఖాళీగానే ఉన్నాము మీరేం చేస్తున్నారు
నేను కూడా ఖాళినే ఇప్పుడే పని అయిపోయింది ఇంట్లో
ఆహ
కలిగనేవున్న
ఓకే ఓకే అంటే డైలీ ఏం చేస్తారండి మీరు డైలీ రోజువారీ క
ఇగ మామూలుగా అయితే నను ఇంట్లో పని ఇగ పిల్లల్ని చూసుకోవడం ఇంట్లో పని ఇక నాకు అదే ఇక బిజీ బిజీ అన అంటే
అవునా అంటే హౌస్ వైఫ్
ఆ ఇంట్లనే ఉంటా
ఓకే ఓకే అంటే ఇంట్లో ఉంటే అసలు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అసలు ఏము ఉంటాయి మీ యాక్టివిటీస్ ఏం చేస్ టౌతరు
ఇగ ఇంట్లో ఉంటే ఇక పొద్దుగాల లేసి పిల్లల్ని తయారు చేసి వంట చేయడం ఇగా వాళ్ళకోక కూరని మాకొక కూర అని మాకు అన్నం వేరే వాళ్ళకి అన్నం వేరే మళ్ళీ ఇల్లుడువ డం తుడవడం అని బట్టలు పిండడం బోల్లనే అయ్యాని అయ్యాను మొత్తం మా పోద్దులా పనియ్యా
ఆహ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అ అంటే కర్రీ చేసింది పిల్లలు తినరు పిల్లలు నచ్చింది పిల్లలకి చేస్తారు మీకు నచ్చింది మిర్చెతుర్ర
ఆ అయ వాళ్ళకి పొద్దుగా అల వాళ్ళకి పొద్దున్న వెళ్తారు కాబట్టి కొంచెం వ వాళ్ళకయితే తొందర తొందర వేసి వాళ్ళు పంపించిన తర్వాత మళ్ళీ మాకు నిమ్మలంగా ఇంట్ల ఇగ చేసుకుంటాం అన్నమాట
ఉమ్
ఉమ్ ఈ ఇంట్ల అన్ని పనులు బట్టలు బూలని అవని ఇవని ఉంటూనే ఉంటాయిగ పిల్లలు ఇగ వాళ్ళు స్కూల్కు పోయక పని మళ్ళీ వాళ్ళు వచ్చేసరికి మళ్ళీ పని ఉంటదిగా వాలని చూస్ కోడం
ఉమ్మ్
అంటే మాది మేము అంటే మాది అ అత్త అమ్మామలతో కలిసి ఉండే ఫ్యామిలీ అన్నమాట మాది వేరే కాదన్నన్నమాట కాబట్టికి ఇక పని చాలా ఉంటనే ఉంటది ఇక
ఉ
ఉమ్మ్
అజాయింట్ ఫ్యామిలీ అన్నట్టు గురు నేనేం లేదండి ప్రజెంట్ ప్రైవేట్ జాబ్ చేస్తాను ప్రవేట్ టీచింగ్ చేస్తాము ఆ దాని తర్వాత ఈవినింగ్ వరకు బిజీ ఉంటాను ఈవినింగ్ కూడా ఖాళీగానే ఉంటాను
ఉహు ఇగా మాదేమి ఉన్నది ఇక మాకు ఇంట్లో హౌస్ వైఫ్ అంటే హౌస్ వైఫ్ అండి ఉమ్మ్ హలో హలో
ఈ రోజు స్పెషల్ కర్రీస్ ఏం చేశారండి
ఈ రోజు అంటే పొద్దున్నటి టమాటా పచ్చడి చేశాను
మళ్లీ ఇప్పుడు మళ్లీ ఏమనా చెయ్యాలి ఈ రోజుకి ఈ రోజు స్కూల్ లేదు పిల్లలకి అందుకే ఒక కర్రీతోని సరిపెట్టుకున్నాం ఇప్పటి వరకు మళ్లీ ఇప్పుడు ఏమనా చెయ్యాలా మళ్ళ
ఆ ఓకే ఓకే అయితే ఈరోజు స్కూల్ లేవా పిల్లలకి
ఏ లేదంట వాళ్ళకైతే గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి కాగానీ మరి వీళ్ళ స్కూల్ కి లేదంటే ఏదో బంద్ ఉన్న ట్టు పిల్లలు ఏం బంద్ నాకు కూడా అంతా క్లారిటీ తెలియదు నాకు
మీకు వంటలు అంటే ఏ వంటలు చేయడం ఇష్టము ఏ ఏదైతే మీరు చేస్తార ఎక్కువ
నేనైతే అన్నీ కూరలు తింటా హా కాకుంటే నేను తినేదంటే ఇక నాకు చికెన్ అంటే ఇష్టం బాగా అంతే ఇగ కూరగాయలు అంటే ప్రతి కూరగాయలు తింటా ఏంటండి
చికెన్ లో అంటే స్పెషల్ గా అంటే చికెన్ కర్రీ స్పెషల్ చేస్తారా బిర్యానీ చేస్తారా అసలు ఏం చేస్తారు
బిర్యానీ అంటే చేస్తా గానీ అంటే మా ఇంటి మా అత్తమ్మకి ఇష్టం ఉండదు బిర్యానీ అంటఇగ ఏ కాబట్టిక ఆమె లేనప్పుడే ఎప్పుడైనా బిర్యానీ చేస్తా ఇగా మా అత్తమ్మ ఉంటే మాత్రం ఇగ కర్రీని చేస్తా ఇగ ఇక మామూలుగా అంటే మేము వారానికి అట్లా కావాల మీ మధ్య మధ్యలో కూడా ఒక మూడు రోజులకి నాలుగు రోజులకి అట్లా తింటేనే ఉంటాం చికెన్ఇగ అంటే అంత హెల్త్ కి మంచిది ఏం కాదులే కాని చికెన్ మాకు ఇక అట్లా పిచ్చి
టేస్టీగా మనకి నచ్చిన నాన్ వెజ్ చాలా మంది నస్తారు కదా దా నాన్ వెజ్ తినూరు
ఉమ్మ్ అదే లేగాని అంతగానం మా చికెన్ తినడం కూడా అంత మంచిదిని కాదు లేండి కాని ఇగ అదంతే ఇగ, అంత ఇష్టం అంతే ఇగ. కూరగాయలంటే ప్రతి కూరగాయలు తింటాం ఇం మాకు ఇక్కడ కూరగాయలు అంటే ఇక్కడ చుట్టుపక్కల తండాలు ఉంట టై మా ఊరికి ఇగ వాళ్ళు పొద్దుగాల వాళ్ళు అమ్మడానికి వస్తరు, వాళ్ళ దగ్గరనే తీసుకుంటం ఇగ.
ఆ కూరగాయలు లభిస్తాయన్నట్టు మీలో
ఆ మాకు చుట్ చుట్టుపక్కల తండాలు బానే ఉంటయి. ఆ వాళ్ళు నాచురల్ గా పండించినయే తీసుకొస్తరు ఇగ.
అహా నువ్ ప్రజెంట్ ఇప్పుడు మీ ముండె దగ్గర గుడా అటు నుంచే వస్తయి
ఆ
మార్కెట్ లో వెళ్ళి కొంటాం మేము. మార్కెట్ లో ఏముంటే వాటినే మేము ప్రిఫరెన్స్ ఇచ్చి కొంటం.
ఇక్కడ మార్కెట్ లోనైనా మనకు అంతగనం మందులు లేేసి పండించినయ్ ఏం కాదు, మామూలుగా ఇగ న అన్నీ ఇగ అట్ల మందులు లేకుండా ఉన్నయి. పండించినయ్ కూరగాయలే ఉంటయి ఎక్కువ. ఇగ సిటలల్లో నాంటె ఇగ తక్కువ రేట్ ఒస్తయి గని మామూలుగా అంటే మనకి ఎక్కువ దొరికినప్పుడు, తక్కువ రేట్లలో వస్తయి. ఇప్పుడు మన ఇట్ల ఎండకాలంల అట్లా నీళ్ళు ఎక్కువ ఉండకుండా అట్ల ఉంటదిగా, అప్పుడయితేనేమో కొంచెం రేట్లు ఎక్ కొన్నే ఉంటయి కూరగాయలకె ఇప్పుడైతే రేట్లు ఎక్కువనే ఉన్నయి. హ్మ్ ఉమ్ ఇప్పుడైతే రేట్లు ఎక్కువనే ఉన్నయి, మళ్ళీ వర్షాలు లేక మాక్ క్కు పంటలు గుడ ఎక్కువ, ఇప్పుడు ఇంకేయ్యలేదు అసలు. మా సైడ్ అయితే ఎయ్యలే మా ఇం ఇప్పటి వరకు ఇట్లా వరి ఉంటయి కదా అవి గింజ విత్తనాలు అవి తీసుకొచ్చి ఏసేటోళ్లం గాని వర్ వర్షాలు రావట్లేవ్వు ఇగ మేము అసలు ఏయనే ఏయట్లేము అన్నమాట ఇగ.
మీకుందా అండి వ్యవసాయం సంబంధించిన భూములు అట్లాంటివి.
త్తం పోలమే ఏస్తం మేము.
పొలం అంటే ఇగ అదే వరి, ధాన్యం.
ఆ ఆ ఇగ తినడానికేమో కొంచెం బెట్టి కుంటం అంటే మాకు సంవత్సరానికి సరిపడా పెట్టుకుంటం అన్నమాట తినడానికి, ఇగ బియ్యం బయటి నుంచి కొను కొచ్చుకోము గనీ, ఇగ మా దగ్గర వాడిని నే మేమోక రెండు పూట్ల అట్లా ఈ సంవత్సరం మొత్తానికి అట్ల నిల్వ చేసుకుంటం అన్నమాట. ఇగ మిగిలినయేమో దొడ్డు ఇగ ఏస్తరు గదా, అవి ఏసేసి అమ్ముతం.
ఓకే ఓకే మంచిదే కదా, ఇప్పుడు తినడానికి బయట సంబంధించి బయట కొనకుండా మనం సొంతంగా సాగు సాగు చేసి మనకు పనికకొస్తది అది.
ఆ ఇగ అట్లనేేసుకుంటం మేము ఇగ. టె ఎప్పుడు వడ్లు ఇట్లా బియ్యం అట్లాంటిది ఎం ఏం తీసుకోము ఇగా, వడ్లే ఇగ ఒక రెండు పూట్ల అట్ల పక్కకు ఏస్ కుంటా అయి అంటే మామూలుగా అవి మక్కిన గుడా మంచిగా వస్తయి బియ్యం అట్ల అంటరు కదా, పాత వడ్
అవును పాత బియ్యం అయితే మంచిగుంటయి తినడానికి. కొత్త బియ్యం అయితే దగ్గరకి అయితది అవును.
హామ్
అంటే మీ ఊర్లో కూరగాయలు మరియు ఆ స్వచ్ఛమైన ధాన్యం హ్మ్ పండిస్తారు మరియు అదే విధంగా స్వచ్ఛమైన గాలి కాలుష్యం లేకుండా మంచి
ఇంకా మాకెళ్ళయితే మా ఇల్లు మాత్రం మా ఇంకా మాది ఇంకా చివరికి ఉంటది మా ఇంటి చుట్టుపక్కల తోటలు ఉంటాయి క్ అంతా మాకు ఇగా మంచిగా ఉంటది గాలి గీడ
ఆహా అట్లాంటి జీవితము అంటే ప్రశాంతమైన జీవితం అది ఈ సిటీ జీవితంలో చూడండి ఉరుకుల పరుగుల జీవితం ఇది ఈ కాలుష్యం ఉంటుంది అదే విధంగా నీళ్లు సరిగ్గా నీళ్లు కల్తే పాలు పాల ప్యాకెట్ కల్తే పెరుగు కల్ ఈ అన్ని కల్తీ చేతు
అవునవును ఉ అవును ఆరోగ్యం కూడా కల్తినే అయితుదిగ
ఆ అక్కడ చూస్తే కాకపోతే వసంతు ర్ కొద్దిగా తక్కువ ఉంటాయి విలేజ్ కి కాకపోతే జీవితం అనేది మంచి ఉంటది లైఫ్ లైఫ్ స్టైల్
అవును
కొద్దిగా వసతులు తక్కువ ఉంటాయి ఇక్కడ చూడండి ఇక్కడ ట్రైన్ ఎక్కాలంటే ఒక నిమిషంలో ట్రైన్ ఎక్కవచ్చు ఆ ఎక్కడికైనా వెళ్ళాలంటే బస్ ఫెసిలిటీ వెంటనే ఉంటది ఆ ఎటువంటి సదు హాస్పిటల్ అంటే హాస్పిటల్స్ దగ్గర ఉంటాయి కాకపోతే విలేజ్ లో అట్లాంటి కొద్దిగా తక్కువ ఉంటాయి
విలేజ్ తక్కువ ఉంటాయని మీరు గాని మీరు అంటా గానీ విలేజ్ లో రోగాలు కూడా తక్కువనే ఉంటాయి
ఆ కరెక్టే ఇక్కడ ఉన్న సదుపాయాలకి ఇక్కడ ఉన్న అడ్వాంటేజెస్ కి డిస్ డిస్ డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి ఆ అక్కడ లేని సదుపాయాలునికి ఇక్కడ ఉన్న అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి ఆ
అవును ఇట్లా విలేజ్ లో ఉండే వాళ్ళ ఎంతైనా ఎండకి వాన కి ఇట్లా మన దేనికైనా ప్రతి దానికి ప్రతి వాతావరణానికి తట్టుకోగల వాళ్లకి శక్ శక్తి ఉంటది కాబట్టికి ఇలాంటి ఇట్లా ఆరోగ్య సంబంధమైన ఇట్లుంటాయి అట్లాంటివేవి రావన్న మాటిగా
ఎందుకంటే విలేజ్ లో చూడండి ఎక్కువ దూరం నడుచుకుంటానే వెళ్తారు చాలా ఇప్పుడు పొలాలల్లోకి వెళ్లాలనుకోండి కొద్దిగా నడు కుంటా వెళ్ళాలని నడుచుకుంట వెళ్తాం వ్యానులకి వెళ్ళేది ఇక్కడ మా సిటీ లల్లా ఏం చేస్తారు దాన్ని జాగింగ్ అంటారు దాన్నే ఉత్తుత్త రన్నింగ్ అంటారు
అహా
ఇక్కడ దానికి పని పట్టుకొని చేస్త స్తారు అక్కడ ఏంటంటే వాళ్ళ జీవనం జీవితం సాగించుకుంటూ వెళ్తారు
ఇగా అదే ఇగా అందులోటి మనం మనం ఇంట్లో పని కూడా అన్ని అన్ని ఇట్లా మిషన్లు అదా ఇదాని అట్లు ఉంటాయి సిటీ లల్లా మనం ఇంట్ల పనులు ఎవరికి వాళ్ళమే చేసుకుంటాం కాబట్టికి ఎంతైనా ఎక్సర్సైజ్ ఉంటది బాడీకి కూడా
కావాలి ఇప్పుడు మనం ఎక్కువ ఎక్కువ దూరం నడవడం వల్ల మనకి శరీరంలో ఉన్న ఆ అవు చెముట బయటికి వెళ్ళడం ద్వారా టాక్సెస్ ఆ అవన్నీ బయటికి వెళ్ళి ఆరోగ్యకరంగా ఉంటాడు వ్యక్తి సిటీలలో డబ్బులు కట్టి జిమ్కి పోతారు ఆ డబ్బులు కట్టి పార్కులకు కావచ్చు లేకపోతే ఏదైనా వ్యాయామం సెంటర్కచ్చి యోగా లక్ పోతారు ఇయన్ని విలేజ్ లలో ఫ్రీగా చేస్తారు అవును ఇక్కడ మనక్ మిక్సీ గ్రైండర్ లల్లో ఆ చట్నీ గిట్నీ ఏమైనా పచ్చల్లు గిచ్చల్లు అట్లాంటివి ఏమైనా చేయాలంటే రుబ్బుతరు అదే విలేజ్లల్లో రోకలు ఉంటుంది మరి బండా ఉంటుంది దాన్ ద్వారా చేసిన పచ్చల్లు కూడా
పచ్చల్లయినా ఏవైనా మన పప్పులైనా ఏవైనా రోట్ లోనే చేస్ మేమ్ కూడా అంతే మాక్ పెద్ద రోలొకటుంది చిన్న రోలొకటుంది మా ఇంట్లోనేతే
అది ఇట్లా తిప్పడం వల్ల ఇట్లా ఓ మ్ అయన్ని చేయడం వల్ల అది కూడా ఒక వ్యాయామమే బట్టలు ఉతుకడంలో మయి ఇప్పుడు సిటీలో మిషి వాషింగ్ మిషన్స్ వాడ్తారక్కడ చేతుల్తోని ఉతుకుతరు అది కూడా ఒక వ్యయామమే
అవును మనం ప్రతి చేసే పని ఇంట్లో ప్రతి చేసే పని వ్యాయామం లెక్కనే
ఏమైద్దంటే ఆ చాలా ఆరోగ్యకరంగా ఉంటడు ఆరోగ్యానికి ఆరోగ్యము అదే విధంగా పనికి పని ఖర్చు తక్కువ
ఆహ అవును
మెషిన్ కొనాలన్నా డబ్బులే ఫ్రిడ్జ్ కొనల్ కుండలో నీళ్ళంత మంచివి నీళ్ళెముండవ్ తెల్సా మట్టి కుండలో
మట్టికుండలో మేము కూడా అందులోనే తాగుతాం ఇగ
ఆ ఫ్రిడ్జ్ లో పెట్టి తాగుతరిక్కడ ఏమైనా లాభమా ఆరోగ్యం ఖరాబ్ అయితది
మ్మ్ హ్మ్
ఇప్పుడు ప్రజెంట్ మీళ్ళు ఓకే ఓకే రైట్ ఆ థ్యాంక్ యూ అండి
ఆ సర్